హలో
చెప్పండి
మీరు మీ సైడ్ వస్తాలైతే ఉందు పల్తు
అంటే వర్షాలు ఎందుకు ఎక్కువ పడుతాన్నాయని అడుగుతున్నారా
అవును
అంటే వర్షాలు పడ్డానికి గల కారణాలు చూసుకుంటే, ఎండాకాలంలో వర్షం ఎందుకు ఎక్కువ పడుతుందింటే, మనం వాతావరణాన్ని పాడు చేసాం అనుకుంటున్నా నేనైతే
ఆ అవును
మీరేమనుకుంటున్నారు మరి
నేను మనం పో చేస్తు కాబట్టి దాన్ని బట్టి మనద్దేశిస్తుంది
మనం పాడు చేబట్టి అది అలా జరుగుతుంది అనుకుంటున్నారా
అవును ఇప్పుడు ఇప్పుడు ఉప్పు ఇప్పుడు ఎల్లో ఉప్పు అంతాగా పెట్స్తే పూస వచ్చే తలల్లో ఎంతగా పెట్టుతున్నాం
ఆ పడితే ఫ్యూచర్ లో కూడా చనా చానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయినుకుంటున్నాను నేను కూడా
ఇప్పుడు మీరు లాక్ డౌన్ పడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా
నేనే తే ఇప్పుడు ఒకలాగ అంటే వారు గిన ఆగకపోతే లాక్డౌన్ పడే ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటున్నాను
మీరు ఈ ఇయర్ ఏమైనా చేంజెస్ అవుతాయి అంటున్నారా దేశాల మధ్యలో
అంటే ఇప్పుడు ఇప్పుడు వారు జరుగుతుంది కదా
ఉ
వార్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఓ ఇప్పుడు రెండు దేశాల మధ్య వార్ జరిగినప్పుడు ఒక దేశానికి కొన్ని దేశాలు సపోర్ట్ పోతాయి ఇంకొక దేశానికి ఇంకా కొన్ని దేశాలు సపోర్ట్ పోతాయి కదా
ఆ అవునండి అత నిజమే
అప్పుడు నువ్వు అప్పుడు మొత్తం ప్ర కొంచంమంతా రెండు విధాలుగా డిఫరెంట్ గా మారుద్ది అంతే ఒక దేశం ఇది ఒక దేశం అదిలాగా
ఉ ఆ ఆ ఆ ఉ
ఎలాగైనా ఇంకా మారుద్ది అనుకోవచ్చు చెప్పలేం మారుద్ది అనుకోవచ్చు
ఉ
అంటే మీరేమనుకుంటున్నారు మరి
నేను ఇప్పుడు దేశంతో పెట్తే ఆ దేశం మీద ఉంట ఎని చసి బాంబే ఎత్తరు యుఎస్ మంచిస్తారు
అంటే బాంబులు వేసుకోవడం అంటే ఎవరి తప్పుందో ఎవరికి ఏమైతుందో మనకేం తెలుసు అది నువ్వేమన్నా ఇప్పుడు దా అంటే దేనికి వారు జరుగుతున్నట్టే ఏమన్నా రీసెర్చ్ చేసావా ఇప్పటికి
నేను అలా ఎప్పుడు ప్రిపేర్ చేయలే నేను ఏమైనా ఆప్చస్త
ఆ అదే మనం అలా ప్రిపేర్ మనం ఎలా సర్చ్ చేయకుండా అలా ఎలా చెప్తాం ఈ దేశంది తప్పు ఈ దేశంది తప్పు కాదని అలా
ఇనా తెన నాతోటి సీనియర్స్ చెప్పారు సీనియర్స్ చెప్పారు
ఏమని చెప్పారు మీ సీనియర్స్ వాళ్ళు
అది టంప్ పాతది కాపం వచ్చింది అందరు బాగుపడితే టంప్ పాత చూస్తదా అని
అంటే ఇప్పుడు మీరు చెప్పడం ట్రంప్కి అందరు లొంగిపోతే అన్ని సమస్యలు తగ్గిపోతాయంటారా
అవును
అంటే అంటే ఇప్పుడు ట్రంప్ ఏదంటే అదే అనుకోవడం మన బుద్ధి తక్కువ అనుకోవడం ఆలోచించలేదా
ఆ ఆ దా ఇంగ
అంటే ఇంకా అప్పుడు ఉన్నదే తినాలి ఏదోకటి ఏం లేదు తినేకి
ఉ ఉప్ ఉప్పుడు ఉప్పుడు అదే ఉప్పుడు ఉప్పుడు
అంటే నాకు తెలిసి ఇప్పుడు ఎక్కువ బంగారయి కొనుక్కో కొనుక్కొని పెట్టుకోవడం మేలు అనుకుంటున్నాను తగ్గినప్పుడే కో కొనుకుంటే పెరిగినప్పుడు కొంచెం ఈజీ మనకి ఎఫోర్ట్ చేసినట్ అదే కదా
ఇంగ ఇప్పుడు కం ఇప్పుడు ఎల్పిజీ షార్టేజ్ వస్తున్నాద దాని వల్ల మీ అభిప్రాయం ఎంటి
ఆ ఎల్పిజి షార్టేజ్ అంటే అది మనకి క్రూడ్ ఆయిల్ పంపిస్తున్నారు కదా ఇప్పుడు ఇరానోళ్లు మళ్ళీ మన కోసం
పంపిస్తున్నారు మల్లి నుంచి ఇపుడు లాస్వద్దా మీ అభిప్రాయం దాని మీద
ఇంకా నీకు డే డే టు డే ఏ రోజు ద రోజు కావాలంటే ఇంకా మీరే సపరేట్ గా అంటే ఉంటాయి కదా పై రోడ్
ఆ
ఇంకా అయి చేసుకొని తినాల్సిందే
ఇప్పుడు ఇప్పుడు అన్నది అది సుట్ అవుతని మీరు అదే చాన్స్ ఇస్తున్నారు
ఏంటి
ఫ్రై రుడ్ ఇప్పుడు ఫ్రైడ్ రైస్ షాప్స్ ఉంటాయి దాన్ని ఫ్రై రుడ్ పని చేయదు కదా
ఆప్కా పనిచేయదు అప్పుడు ఏం చేయాలి ఆపేసుకోవాలి ఇంట్లో చేసుకొని తినాలి
వ్యాపారాం పోతదు
హాయ్ అక్క ఎలా ఉన్నారు
మీరు పని పడి
వ్యాపారం పోయింది అంటే ఇంకేం చేస్తం ఆ కబోర్డ్ లో ర్యాకులయి పరిచివుంటై
అవును అంతా నిజమే
ఆ తే మీరు ప్రతి దాని నిజమే అనుకుంటున్నారు
ఆ
ఆ అప్పుడు మీరు కూడా కొంచెం ఆలోచించాలి అంటే ఏది నిజమా ఏది అబద్ధమా అని ఆలోచించకపోతే మీరు మోసపోయే ఛాన్సులు ఎక్కువ
అవును సరే ఆలోచించాలి చాలా వింత చుసుకోని అవుతుంది కద ఇద్దరు కూర్చొని మాట్లాడితే మంచిదా ప్రాబ్లం సాల్వ్ అవుతే మంచి
ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అప్పుడు అర్థమైతది కదా ఎవరు ఎలాంటోల్లో ఏంటని
అవును అద ఇన్ ఎన్ని రోజుల ఇద్దరుకూచొని మాటతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని నా అభిప్రాయం
అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిద్ది కాపోతే ఫస్ట్ ఎవరికో తప్పు ఉంది ఏంటని అది కూడా తెలుసుకోవాలి కదా
ఉ అయనా సోదా ఓ పది రోజు ఎంత అలా వంద రోజులు అవుతాయి అప్పుడు వరకు మాటపోతే ఇబ్బంది అవుతాద
నా తెలిసి వరల్డ్ వార్ త్రీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను
అవును నాకు తెలిసిన ఆయన చెప్పారు
ఏమని చెప్పారు మీ ఫ్రెండ్స్
అది ఈసారి అయితే పెద్ద రాడ్ పడినట్టువుంది ఎందు ఎ వాల్డ్ వార్ త్రీ అవచ్చు అండ్ ఫస్ట్ ఛాన్సెస్ మీరు అంటే తం గమనించారా
గమనీయ లేదు మీరు చెప్పండి ఏం గమనీ చారో అదని
లాస్ట్ ఇయర్ ఈ టైమ్ తోడ వార్ అయింది తుంద మీకి
ఆ లాస్ట్ ఇయర్ ఈ టైంకి వారు మన ఇండియా పాకిస్తాన్ కయింది కదా
హమ్
కాకపోతే అప్పుడు వాళ్ళు దొంగలు మన మీద చేసారు కదా వారు చేస్తే మన ఆపరేషన్స్ సింధూర్ పెట్టి లేపేశాం కదా దాన్ని
ఇందువల్ల యుద్ధాలు అవుతున్నాయి
ఎందువల్ల అంటే అంటే ఆహా ప్రతి ఒక్కళ అంటే ప్రతిసారి ఇదే టైంకి యుద్ధాలు అవుతున్నాయి అంటారు మీరు
అవును
అది ఏమో చెప్పలేం మారీ అందుకు అయితున్నాయి అలా నాకు తెలీదు మీకేమండి తెలుసా
నేను ఇది ఇది ఎన్ని చేసినావ్ సండే చేయాలి
ఏంటి అర్థంకాలేదు మళ్ళీ చెప్పండి
లాస్ట్ ఇయర్ ఈ డేటె ఈ లాస్ట్ ఇయర్ ఈ మంత్ టైమ్ లో ఉండాలి ఎన్ని ఇయర్స్ నుంచి అవుతున్నాయని చెప్తే మంచిగుంటది
అది నా కొడుకు నాకల ఏం తెలీదు నేను ఎక్కువ వార్ మీద పోకస్ పెట్టం
ఆ అవును అస్తురమే అంటంట
ఆ ఎకంటే నువ్వు ఎప్పుడో వార్ మీద ఫోకస్ పెట్టుకుంటా అలా చేయం కదా
హమ్
అందుకోసం ముందు మనవి మన పని మనం చూసుకోవాలి తర్వాత వార్ అది అంత చేయాలి
ఆ
ఆళ్ళు ఏమన్నా మన దేశం మీదకి వస్తే అప్పుడు ఏమైనా మనం అలోచేయాలి
ముందే హౌస్ ఇడ్సిపెట్టేసి అప్పుడు వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకొని రెడీగా ఉంటంది అభిప్రాయం ఏంటి
యాక్షన్ తీసుకోవడానికి టైం ఎంతా టైం ఎన్ని సెకండ్లు ఉండాలి యాక్షన్ తీసుకోవాలంటే అంటే మీరు అనుకోవడం ఎన్ని రోజుల ముందు నుంచి యాక్షన్ అంటే మన మీదికి వస్తున్నారా రాలేదని తెలుసుకొని బెట్టుకోవాలంటారా
అవును కొత్త వెంటనే యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు ఇంకోసారి రావాలంటే బయపడల
అంటే రావాల అంటే నికి భయపడాలంటే ఒక్కసారె దాడి చేస్తే ఆ దేశం లేచిపోవాలి
అవును కాద్ వచ్చిన వెంటనే యాక్షన్ తిస్కునే పర్మిషన్ మన దేశంలో లేట్ అవుతుందని నా అభిప్రాయం
అంటే మీ అభిప్రాయాలు బట్టి దేశాల మధ్య గొడవలు అవేం ఉండవు గదా
ఇంకా అది తీసుకొని మాటతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది తర్వాత ఎవరీ పని వాల్ చేసుకోవడం మంచిది పెద్ద పక్కన మనుషుల ద్వారా ఇబ్బంది అవుదు సరే అండి ఇప్పుడూ
ఆ సరే అండి బాయ్